చెప్పండి
ఆ హలో వినబడుతుందా
ఆ వినబడుతుంది
ఆ
ఇప్పుడు మన సైడు మీ సైడు సాంప్రదాయాలు ఎట్లుంటాయి అంటే ఇట్లా మన పెళ్ళిలా అంటే ఎట్లుంటది అని చెప్తారా కొంచెం
నాకు పెండ్లి లాంటిదంటే ఇప్పుడు ముందుగా పెళ్లి చూపులు అనేటివి ఉంటాయి
మ్
అబ్బాయి అమ్మాయి చూసుకున్న తర్వాత వాళ్ళిద్దరు ఇష్టపడ్డ అ ఇష్టపడ్డ తర్వాత ఇలా ఇంట్ల ఉంటాయి కదా ఫార్మాలిటీస్ ట్టుకో పెట్టిపోతాలడి మాట్లాడుకోవడం ఆ అలాంటి అ యీ అమ్మాయి ఏంబెడ్తరూ అమ్మాయి వాళ్ళబ్బాయిక్ ఎం రని మాట్లాడుకుంటార్ నకానుకాల్
మ్
అయ్ మాట్లాడుకున్న తర్వాత
మ్
అమ్మాయింటికి వచ్చి చూసుక్ ని ఇవన్నీ మాట్లాడుకున్న తర్వాత అబ్బాయ్ వాళ్లింటిక్ పోతార్
మ్
అబ్బాయి వాళ్ళింటిక్ పోయి చూసి
మ్
ఇగ అన్ని ఓకె చేసుకోన్
టైట్గా వెట్లేదామ్మా
ఒక్కటి ఎంగేజ్మెంట్ ఆ ఒకటి ఎంగేజ్మెంట్ అని
మ్ మ్
ఇద్దర్ ఒక్క కడ బెట్ ఒవచ్చు లేకుంటే వీళ్ళ ఇంట్లో ఒకటి వాళ్ళ ఇంట్లో ఒకటి కూడా పెట్టుకోవచ్చు ముందు అబ్బాయ్ దగ్గరవోయి మన అబ్బాయి అనిపించుకోవాలి కదా కుదిరిన్ తర్వాత అబ్బాయికి ఏదన్నా గిఫ్ట్ లాగా రింగా లేదంటే బట్టల డబ్బులా పెట్టి వస్తరు వచ్చిన్ తర్వాత ఇగా అమ్మాయి వాళ్ళ అబ్బాయికి బటల్ తీసుక్ ఉంటారు అబ్బాయి వాళ్ళ అమ్మకు చీర అమ్మాయికి చీర తీసుకొని ఒక దగ్గరా ఫంక్షన్ చేసుకుంటార్ ఎంగ్ ఎంగేజ్మెంట్ చేసుకుంటర్
ఉమ్
ఎంగమెంట్ చేసుకొని అందులోనే పెళ్లి కార్డు పెట్టుకుంటారు. పెళ్ళ కార్డు పెట్టుకొని, ఇగ పెళ్ళి డేటు ఏ ముహూర్తం ఎప్పుడుంటే అప్పుడు పెట్టుకుంటారు. పదిహేను రోజులక నెలకా అని పెట్టుకుంటరు. ఇగ పెట్టుకున్న తర్వాత ఇగ వందోలందాస్ స్తరు కదా ఇటు కొన్ని భోజనాలు కార్యక్రమాలు అన్ని అయిన తర్వాత, అంటే వాళ్ళు ఇట్లా అమ్మాయికి రింగు పెట్టచ్చు మనం అబ్బాయికి రింగు పెట్టొచ్చు, ఇట్లా రింగులు మార్ తొడుగిస్తారు కదా, అమ్మాయి వీళ్ళకి అబ్బాయి అబ్బాయి వీళ్ళకి అమ్మాయి రింగులు తొడు, అవ్వన్నీ అయినంక భోజనాలు అయినంక, అందరు చుట్టాలు ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళ కాడు పెట్టినక ఎక్కడోళ్ళు అక్కడ పోయిన తర్వాత, ఇగ పెండ్లి పనులు స్టార్ట్ చేస్తరు, ఒక నాలుగు రోజులు ఐదు రోజుల తర్వాత ముందు ఇల్లు శుభ్రం చేసుకుంటరు.
ఇల్లు శుభ్రం చేసుకొని ఇంటికి పెయింటింగ్స్
బూజు ఇవ్వన్ దులుపుకొని పెయింటింగ్ అవన్నీ ఏసుకొని
పెయింటింగ్స్ ఏసుకొని గడపలకు ముగ్గులు ఏసుకో
గడపలకు ముగ్గులు ఏసుకొని, డోర్లకు పెయింట్ ఏసుకొని ఇవన్నీ రడీ చేసుకుంటరు. ఇవన్నీ రెడీ అయిన తర్వాత, ఉమ్ ఇవన్నీ రెడీ అయిన తర్వాత ఇగ అప్పుడు
సో పెళ్లి కార్డ్లు కార్డ్లు కొట్టించుడు.
ఇంకా పెళ్లి కార్డు కొటిచ్చి పెళ్లి బట్టలు తీసుకుంటరు, అబ్బాయి అమ్మాయి వాళ్ళ ఇద్దరు ఒక దగ్గర తీసుకొని అబ్బాయికి యాభై వేలు ఇస్తే, అమ్మాయికి లక్ష రూపాయలు ఇస్తరు ఆళ్ళు. పెళ్ళి బట్లకి
హ్మ్
పెళ్లి బట్టలు తీసుకొని ఫస్ట్ ఇలా అవి బ్లౌజులు గుట్టి ఏసుకోవాలి కదా అమ్మాయికి ఎక్కువ ఫ్రాసెస్ ఉంటది అబ్బాయి కంటే. ఆ బ్లౌజ్ లో అవన్నీగా లంగాలు అవన్నీ, జీరలకు ఫాల్ లాంటి ఇగ అవన్నీ కుట్టించుకుంటరు.
అమ్మాయి ఇట్లని కుట్టించుకో ఉంట
ఉమ్
ఇ అబ్బాయి వాళ్ళు రెడి మేంట్ దొరకొచ్చు లేకుంట అ అబ్బాయి గూడ ఇగ ఆయన నచ్చిన విధంగా వెరైటీగా కుర్తా పైన్ ఇట్లా దోతి లాగా ఆయన గుట్టించుకుంటాడు అబ్బాయి గూడా
అవును
ఇగ కాడ్ లు ఇవన్నీచ్చేసి ఇక కాడ్ లు మన చుట్టాలకు వంద అబ్బాయి వాళ్ళకు అమ్మాయి వాళ్ళే ఇస్తరు
ఉమ్
అబ్బాయి వాళ్ళకి వచ్చి అమ్మాయి వాళ్ళకి ఇస్తరు ఇచ్చిన తర్వాతే ఇగా వీళ్ళ చుట్టాలకు వీళ్ళ ఆడబిడ్డలకు అమ్మాయి వాళ్ళ ఆడబడి
ఆహ ఫస్ట్ టెంపుల్ పోతరు గదా
పోతుర్ వేములవాడ టెంపుల్ పోయి కార్డు పెట్టి మొక్కి వస్తరు అమ్మాయిని తీసుకుపోయి అబ్బాయోళ్ళు అబ్బాయి తీసు కోపోల్ప్ అమ్మాయి ల వాళ్ళ అమ్మాయిని తీసుకపోయి అక్కడ దేవుడు దర్శనం చేసుకోని కాడ్ అక్కడ పె ట్టి మొక్కి వస్తరు వచ్చిన తర్వాతనే ఇగా చుట్ట అబ్బాయి వాళ్ళ ఇంటికి పోయి కాడ్ ఇస్తరు
మ్
ఈమ్ మల్లవాళ్ళు
ఉమ్
వాళ్ళు గూడా వచ్చి అమ్మాయి వాళ్ళకి ఇస్తరు
ఉ
అ
ఇగ అందరి బందువులకు
బందువుల ఆ అందరికి
పంచుకుంటారు అందరికి ఇస్తా ఉంటం ఇచ్చుకుంటా బాగా దగ్గర వాళ్ళకి ఇచ్చి మిగతా వాళ్ళకి ఒక వ్యక్తిని పెట్టి వాళ్ళతో ఇప్పిస్తారు
ఉమ్
అట్లా ఇస్తరు
అహ అదే మా సైడు కూడా మా సైడ్ కూడా అట్లనే ఇస్తరు ఫస్ట్ మా బంధువులకి ఇచ్చి ఊళ్ళో వాళ్ళకి ఇచ్చేదాన్ని అందరికి మంచుతం పంచి ఇలా ముందు ఇప్పుడిగా ఈవెంట్ చేసుకుంటారు కదా ఇప్పుడు ముందు వాళ్ళు ఆహా పర్లేదు ఏం రివర్స్ కొంటారు ఇక మల్లిీ అంటేనేమో పసుపు ఎక్కడ ఉండరిగా అందరు ఎల్లో కలర్ డ్రెస్సు వేసుకుంటా కోవడం
ఉమ్
హెల్లాయిస్ కోని అమ్మాయికి పసుపు పెడతారు తర్వాత వాటర్ తోటి ఇగ ఫ్రెండ్స్ అదంతా కలిసి ఎంజాయ్ ఏస్తా ఇగ మెహందీకి అంద ఊ మెహందీ వెట్టుకుంటారు
ఒక్క అంగారం లా కొన్ని గులాబ్ పువ్వు రెక్కలు కొన్ని బంతి పూలల్ల అది ఇట్లుంటాయి కదా కంగాలు ఊ ఊ అవును రిచ్చాక్
అది పెట్టుకుంటాం ఆ ఇంకా రప్పత సంగీత్ కి అందరూ కలిసి ఎంజాయ్ చేస్తాం డ్యాన్సులు చేస్తం
మ్మ్ మ్మ్ తిన్నం
కూరలు వాడతారు
ఉమ్
అందరు వచ్చి పెళ్ళి కూతురిని చేస్తారు బట్టలు పెడుతారు
అవును
మ్మ్ కొందరు దగ్గర వాళ్ళు చుట్టాలు ఇంటికి తీసుకపోయి ఇ పు వస్తారు
అవును
ఓకే స
హుమ్
అ అ
హ
అత్త అన్నర మరిచ కూడా అలవాడతారు
హుమ్ సాయంత్రం
ఆ కుంద కుందలు తీసుకతారు కుమారులా ఎ
ఉ అవును
తరువాత
హుమ్
అ కూడా అంటే స్ తీసుకొచ్చి ఇంకా చూదిస్తారా పోూజించ మళ్ళీ బవి దగ్గరకి వాట వసుకొస్తారు అఐ
హుమ్
మంగళ పకున్నా బజా బజా ఇ వత
చాలా మంది కలిసిపోతారు ఐదుగురు మాత్రమే తీసుకొతారు
అ వెలరా తీసుకచ్చిమ అ ఆ ఇంకా తెల్లవారికోసం పెళ్లిప సౌందర్వారులు అన్ని కార్యక్రమా వస
అవును
ఏం కావండి కరెక్ ఇ నైట్ అంతా పనులు పలు మండపవాలు మేసుడు వెగరేష్ స అని వంట కావాల్సిన సమాన వని స్కాచ్ ప ఇంకా మనం చూసుకోవడం జరుగుతా ఉంటాయి
తరువాత అందరు సర ఇందరు పంన్స్ పెక్లి కదా వ వృకులు ఉంట
మీ పలాస న పనిపసకు పజ పచ్చి ఇంకా
ఆ
ఏ అచ్చి తె దసారు ఫస్ ఏఐళ కడ వేయసడు